పీకర్ అచ్చింది గద నీకూ ఆ పిన్నీ హ హ రేప్ ఏన్జేస్తురూ నీయమ్మా ట్వంటిస్ అవునా మీయన్నే ఫోన్ జీషిందా అవునా ఎప్పుడు చేషిండు ఈరోజ్ జేసిండా అవునా ఎప్పుడు మరి అమ్మమ్మ వది సంవత్సరికం
ఏమోనే మళ్ళా అయ్యగార్నడిగి తెలుసుకొని మళ్ళ ఫోన్ జేస్తా అన్నడు అయ్యగార్నీ మళ్ళీ తెలుసుకుంటాన్నడే డేటు అ ఆ అదే నేంగుడా అన్నా ట్వంటీ నైన్ పెట్టుకుంటే సండే కదా అందకి వీలైతయ్ గదా నీగ్గుడ జాబ్లు జేష్టోల్లున్నారు గదా అన్నా అన్ నేనన్న
ఊ
ఊ
ఏవన్నడంట
అదే మళ్ళ తెలుసుకుంటనే ఫోన్ చేస్త మళ్ళా అనన్నడు డ్రెస్సుల్ దీస్కో అన్న చీరా ఉన్నదీ మొన్నా హైదరాద్ నుంచొల్ పటుకొచ్చింది
మీకోసం హైడ్రాబాద్ పట్కచ్చిందట్నా ఎందుకు భూపాల్పల్ల దొరకలేదట్నా
ఆ జాకిట్ కుట్టిచ్చుకో ఓటీ
ఊ
ఆ చీర పెడితే దా కలర్ అయినా కుట్టించుకుంటా జాకెట్ తెచ్చుకొని మెరన్ కలర్ కలుతారు మెరున్ కలర్ కలుతది అది ఇదని చెప్తాంది ఇక నువ్వు పెట్టే చిరకు ఇగా అన్ని కలిసి చీర కట్టుకుంటమని ఏదో ఒకటి కొత్తది కట్టుకొని పోతే అయిపోతది
అంతే అవును ఉ
లంగా ఉన్నాది కొనుకో అ ఒక డ్రెస్ కొనుక్కో డ్రెస్ కొను బావకి అని చెప్పిండు పైసలు కొడతా
పైసలు కొట్టాలి కదా కొనుకోమని కొనుకునాక పైసలు కొడతడటన
ఇపుడే కొడతట అంత
ఒర్ ని యమా ఓ రెండు వేలు ఇచ్చి అట్లా లేదు వెయ్యిచ్చి రెండువేలిచ్చి కొనుకోమని
ఎక్కువ కావా రెండు వేలు ఇచ్చి కొనుకోమంటడ
మంచిగా తీసుకోడి బాబా ఏనా తీసుకొని రేట ఏమన్నా
హామ్ ఆ అవుదద ఏమి సొంతష్ణప అంతని మాట్లాడు
ఆహా
స్నోబికన్నం పెట్టాలా
ఫోన్ మెసేజ్ చేస్తే అది నిన్న ఆకలయితాంది అట దానికి బిర్యానియా అందుకే ఆకలయితాంది దానికి
అదే అదే ఆ పెయింట్ తేవడానికి బబాయి ఏ పప్పునే తినబుద్ధి అయితలేదంటే అయ్యా అది ఏ స్టోర్లో ఉండరు కావచ్చు కదానే
ఉలికజలు ఉంటరు కాని తెచ్చుకోం రానన్న వద్దోంటడు
ఇక కొంచెం మాకు తెలిసిన వాల్లే
అంటే ఉంటరు తెలిసిన వాళ్ళు ఒకరు మంచిగనే చేస్తరు కానీ ఇంక అక్కడ సుష్మా వాళ్ళ ఇంటి సైడ్ ఉంటరు వాళ్ళు అంత దూరమెవరు పోతరు
అవునవును ఆ వంద రూపాయలేనే ఒక ప్యాకెట్ మంచిగా ఒకరు తినచ్చు ఆకలి మంట లేదు మంచిగా
అది ఎడ సుష్మాావాళ్ల ఇంటి పక్కనే చేస్తరు వాళ్ళు ఫ్రైడ్ రైస్ అన్ని చేస్తారు వాళ్ళు బిరియాని కూడా చేస్తరు వన్ థర్టీయొ ఎంతో ఒక ప్లేట్కేమో కాకపోతే ఇక్కడ వంద కాదు ఆ అంత అచ్చ ఇ అయిపోయింది తిన్న ఆయనకి ఆయనే చేసుకుంటడు కక్ష అడగనేను ఏమొ అడగ బుద్ధిగాదు నాకు అందుకే
హ హ హ హ
చ అమ్ముతారు మళ్ళా వాళ్ళు వాళ్ళు ఒకే గిన్నెలొ చేస్తారు పెద్దగా తీసుకపోవడం అన్నట్టు అక్కడ అంటే అక్కడ తినొచ్చు అట్లా హోటల్ లాగా ఏమి ఉండదు మంచిగనే ఉంటది
వీళ్ళు ఫస్ట్ ఒకటి ఒకటి నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళు
అవునవును అది కూడ మధ్యాహ్నం పోవచ్చు పొద్దున టిఫిన్లు చేస్తరు మధ్యాహ్నం ఇది చేస్తారు మళ్ళీ ఫ్రైడ్ రైస్లు మంచూరియాలవి కూడా చేస్తరు ఫాస్ట్ ఫుడ్ కూడా చేస్తరు అక్కడ
ఆ
అట్లా మంచిగానే మొన్న చూసినా మంచిగానే తెస్తా తెచ్చ పోవచ్చు కానీ ఎక్కడనా పోయి దగ్గర పక్కన నడచుకుంట వెళ్ళచ్చు
అవునవును ఆ మనం ఇంటికాడా దూరం ఉంటాది
ఇంటికాడ దూరం బస్టాండ్ ఉంటాయి కాని బస్ స్టాండ్ ఎట్లా చేస్తారో మాకు తెల్వదు
ఆ
అందుకని ఏమో తీసుకుర అన్నయ్య తీసుకొత్తే ఇగ అక్కడి నుంచే కాని ఊ ఉ ఉ ఉ ఉహ్
ఏమో ఆ వాళ్ళు రవ్వ అందితాంది
ఆ
తెచ్చిండా ఆనా మరి
ఇంకా రాలే రాలే పోయిండు తీసుకొస్తా వేడి వేడి గుంటయా ఆర్డర్ కదా కొంచం టైమ్ పడతాది ఊ ఆ ఎప్పుడు వత్తడో తెల్వదు కదా
పట్టుకాత్తాడు కాని వాడు వామ్మో నిబంచన్ మనము ఎప్పుడన్నా ఇట్లా తెమ్మని మనం వానికి చెప్పినం అనుకో కో అరవై చేస్తాడు వాడు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
వాన్ని తెమన్నె బదులు ఇంతంత షారెట్లు ఛీ చికెన్ తెచ్చుకొని ఇంత ఇంట్లో వండుకునేది నయం ఏంది చికెన్ కూడా నూట యాభై రూపాయల కి కిలో అంట మూడు వంద మూడు వందల యాబై రూపాయ మాకు మూడు వందలు మూడు వందల యాభై మాకు
ఆ త్రీ హండ్రెడ్
ఆది తెచ్చుకునేవాళ్లు
ఊ
తిన్న మంచిది
అవును
మేము అండుకుందాం అనుకుంటే ఈ అమ్మ అసలు తెచ్చుడు అయితలేదండి అసలే
అవునా
అసలు వేచ్చ ఆయతు లేదు ఉ
ఉ
ఇంకా ఎం చెత్తంది నానమ్మ
స్టూప్ కి అన్నం పేడుతుంది
ఏమేసింది దానికి మరి
ఏమి పెరుగు
నిన్న ఆ కుమార్ సాయి గాడు వచ్చిండటా కొప్పుూరుకు కొప్పుూరుకు వచ్చిండాట కావులు ఫోన్ చేసి టీ ఉన్న రారా ఆ అంటే ఉన్నా అంటే వస్తారా అన్నాడాట
ఆహా
కాణూ గూడా కాద్
ఆ
ఎంత దూరం ఉన్నాం వాడు రాకొకుంట పోయిండాడు?
ఆ రాకంటే ఏమైతంది. ఆయనక్ పని తీరిందో లేదో
ఏమో ఇగ వచ్చినా గానీ వాళ్ళత్తగారు రాకరాక వచ్ మర్యాద్ చేస్
ఆఆ
రాకరాక వచ్చిండుగాని మర్యాద్ చేసిర్రు గావచ్చు. ఇగ వీలుగాలేదు గావచ్చు. అట్లా ఉమ్ ఇగ రానట్టుండు. నాతోన్ రాత్ర అంటాడు వాడు
ఆ
వచ్చిన్డా అమ్మ బా కుమర్సామ్ బాబాయ్యాంటే ఎక్కడికి వచ్ చ్చిరంటే తెళ్ల సంగతే ఫోన్ చేస్నా ఇయాల నేను పొద్దున వాట్స్అప్ కాల్ చేసిన. ఏమో వాడ్ కాల్ బ్యాక్ గూడా చెయ్లే
అవునా ఉమ్ డ్యూటీకి ఓతండు గావచ్చు. ఇగ
చెప్తాది నిన్న నైట్ వరకు అయినా ఇటుే ఉన్నారు.
ఆ అదే అదే
మరి ఇగ డ్యూటీక్ పోయిరా. ఇగ్ ఏందో తెలవది. ఇయ్యోంతి రాకుంటమయే
అయిపే ఉమ్ ఇగ మనం ఉన్నాయాని చెప్తాళ్ళు లేదంటే సోల్పనే అక్కర ఉమ్
ఉహ్ హు ఎవ్వని ఎవ్వని స్వార్థం ప్రకారము, వాళ్ళు చెప్పుకుంటార నాకు అర్థమైంది.
ఉహ్
ఎవ్వలి ఈనద్దు. సప్డేక్ వదిలేయాల, సప్డేక ఊకోవాల.
అంతే ఆ
అన్ని ఇనుకుంటా పోతే తలకాయ్ నొప్పులు.
అవున్
ఉమ్ ఇవి ఇప్పుడు ఇగో ఉన్న సగం రూమ్ అయితే అమ వాళ్లనే
ఉహ్ హు
శేప్పి శేప్పి శేప్ ఆ సేప్ ప్పిసేప్పి సావగొట్టిన
ఆ ఆ ఆ ఇంకా రెండు నిమిషాలు ఉన్నద్
ఆ
ఆ అచ్చింద్రా
కినాక్ కుమార్రి. అందరూ అందరూ తినుడేనా వాళ్ళిద్దరే తింట్రా?
ఏవే ఇద్దరేనే వా ఏ చేపాదిన్న నేన్ అవ్ తిన బుద్దిగాద్ నాక్ ఏ చూడే అయ్యో ఉన్నది పీట తీసెయ్ ఆ
కొరికిందా బిర్యానీ ది
ఏ కాదురా పెరు పెరుగు ప్యాకెట్ పెడితే ఆడ అందుకున్నది తిన్నదంటే ఎవరో ఒకని లేకపోతే తిన్నది సచ్చినట్టు కూసుంటాడు తిన్నదంటే ఏదో ఒకటి పట్టాలె ఆ అళ్లున్నది కొంచెమే గానీ పో బయటికి పో నడు పో బయటికి పో ఉ ఊ ఏ పెట్ అన్నం పెట్టిందిరా అన్నం పెడితేనే వాడు బ్యాగ్ ఎ తాడు తింటే తినే గానీ ఇల్లంతా ఖాళీ మళ్ళా తేపో చికెన్ చికెన్
తింటయా చికెన్ బిర్యానీ
ఆ తింటాడు ఎందుకు తినడు అవును అయ్యిందా రా ఆ అయ్యింది ఓకే బాయ్ రా
ఆ